హలో
హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
బావున్నారండి
ఆ బావున్నాండి మీరు బాగున్నారా
ఆ బాన్నండి
ఏం చేస్తా ఉన్నదామే.
ఏం లేదండి టీవీ చూస్తున్నాను మీరు.
నేనా. నేను ఊరికే ఉన్నా అండి మొబైల్ చూస్తా ఉన్నా.
టిఫిన్ అయిపోయిందా అండి.
ఆ చేసానండి ఇప్పుడే మీరు.
లేదండి ఇంకా.
ఏవండి ఇంత టైం అయింది. ఇంకా తిన్లేదా.
తిన్లే అండి తినాలా.
డైటింగ్ చేస్తన్నారా ఏమన్నా.
ఏం డైటింగ్ లే అండి డైటింగ్ చేస్తే కడుపు కాలుతది అంతే.
అ అంటే ఉంటాయి కదా. కొంతమంది చేస్తా ఉంటారు.
అట్లాటింగ్ వేరు. డైటింగ్ అంటే ఏదో ఒకటి తింటారు. అసలే ఏమి తినుకోకుండా ఉండరు కదా.
ఆ.
ఆ డైటింగ్ అంటే. ఇవే తినల్లా ఇవి తినకూడదు అని పెట్టుకొని ఉంటారు. ఒక పూట తినకపోతేనే డైటింగ్ ఏం కాదు.
అంటే కొంతమంది. కొన్ని మూడు పూట్లలో ఒక పూట తినకుండా ఉంటారు కదా. అట్లేమో అని.
మా అన్న అన్నట్లే. అట్లా ఏం లేదు. ఏ పూట తినకూడదు అనిపిస్తే ఆకలి కాకపోతే ఆ పూట తినము అంతే.
ఊ ఆదిల్లు కాదా అండి.
ఆ మధ్యలో ఒకసారి. మధ్యాహ్నం రెండు సార్ల అయితది. ఆకలి రెండు సార్లు తినడం అంతే. అండి డైటింగ్ అట్లా ఏం లేదండి.
మీరు ముందుగా ఫిట్ గా ఉన్నారా.
ఆ మేమా.
ఆ
ఫిట్టుగా ఏం ఏం అవసరం లేండి. మన ఏమన్నా మోడలింగ్కి పోతున్నామా ఫిట్టుగా ఉండడానికి.
మోడలింగ్ అని కాదు కని ఆరోగ్యంగా ఉండాలే కదా.
ఆరోగ్యంగా ఫిట్టుగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారా.
అంతే కదండీ ఫిట్ అత్తెనే ఇంకా ఆరోగ్యాంగా.
దూసేగౌట్ ఫిట్టుగా అవుట్ అయిందా.
ఫిట్ గా అంటే చూసే. కేరళ ఆమె కాదండి. మన భారత్ వార్నింగ్ చేస్తారంతెన.
వాకింగ్ చేస్తా అండి అంతకు మించి ఏం చేయలేను. ఎప్పుడు చేస్తా. స్తా ఉంటే చెయొచ్చు అలవాటు ఉంటాయ్. కొత్తగా స్టార్ట్ చేసినమ్ అనుకో ఎక్ససైజు లు అవీ. ఒక రోజు చేసినం అంటే ఇంకా మరుసటి రోజు నుంచి అయిపాయ్. అప్పుడే ఏదో ఒకటి పట్టుకోవడం నొప్పియడం స్టార్ట్ అయితది.
అంటే కొత్తగా చేస్తేనే అలవాటైతుంది కదా అండి.
అదే లేదంటే కంటిన్యూ చేయాలా మనం ఒక రోజు పట్టుకొని నొప్పి అచ్చేసరికి ఇంకా ఆపేస్తా.
ఆపు ఈంతో చేయలేం కదా అండి ఆ.
ఆ చేయలేం చేయలేం.
ఒకప్పుడు చేస్తాంటీమీ బాగా.
అవునా అండి ఎప్పుడు
హ్మ్ స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు
అలా అప్పుడు చేసినప్పుడు అలవాటు ఉండం కదా అండి
మీ ఇంటికి వచ్చేసరికి పోయిందండి అంతా మనకి ఇంటికి వచ్చిన తర్వాత పడుకోవడం తినడం అంతే ఇంకా అంటే లేటుగా లేసాము అనే భయం ఉండదు
ఓకే మీ అమ్మా వాళ్ళు బాగా చూసుకుంటాన్నారా అంటన్నా
అలా ఏం లేదు అక్కడైతే భయం ఉంటది కాలేజ్ కి పోవాల్ల అది హాస్టల్ ఫుడ్ ఖచ్చితంగా హెల్తీ గానే ఉంటారు
ఇంకా గేమ్స్ అట్లా ఇట్ల అన్నీ ఉంటాయి కదా
అవును అవునులే
హ్మ్ ఇప్ మీ ఇంటి దగ్గర ఏముంటాయి బయటికి పోయి ఆడుకోము ఊరికే ఉండడమే హ్మ్
అండి ఇంటి గ్రౌండ్ పోయి వాకింగ్ ఎక్సర్సైజ్ జాగింగ్
గ్రౌండ్ కి పోవడానికి అంతా ఫెసిలిటీస్ లేవు ఇక్కడ దగ్గరలో లేదు గ్రౌండ్
ఒకవేళ ఉన్నా పోవడానికి ఎవరన్నా ఉంటే జతకి పోవచ్చు ఎవరు లేరండి ఇక్కడ అంతగా
వెళ్తా అంటే అలవాటు అవుతుందండి అదే
మన ఏజ్ వాళ్ళు లేరు
అంతే అండి ఉండరు కానీ వెళ్తాంటే అలవాటు అయితా ఉంటుంది
అట్లేట్ల ఒకరే ఎట్లా పోతారండి అంటే దూరం దగ్గరలో లేదు
ప్చ్ అంటే అన్ని చోట్లకి అందరు ఉండరు కదండి కొన్ని సింగిల్ గా ఉండి నేర్చుకునేవి నేర్చుకోవాలి
నేర్చుకునేటివి నేర్చుకోవచ్చండి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేసి ఒకరు ఎట్లా పోతారు చెప్పండి మీరే
ఏముందండి ఇది మేము రాత్రి పన్నెండు గంటలకు పోతున్నారు ఫైవ్ థర్టీకి కాకుండా సిక్స్ కి పోవళ్ళండి
టౌన్స్ లో అయితే అందరికి అదే పని కాబట్టి పోతారు ఇక్కడ ఎవ్వరు పట్టించుకోరు ఇక్కడ లేసినామా మార్నింగ్ పనులు చేసుకున్నామా ఎవరు వర్క్ కు వాళ్ళు పోయినారా అంతే ఎవరు గ్రౌండ్ కు పోవాళ్ళ ఎక్సర్సైజ్ చేయాళ్లా అని ఏం లేదు ఇక్కడ
అలా అయితే సిక్స్ టు వెళ్ళండి అంతే కదా కొంచెం లైటింగ్ ఉంటుంది
సిక్స్ ఆ
ఆ మార్నింగ్ సిక్స్ కి అయితే లైటింగ్ ఉంటుంది గ్రౌండ్ లో వస్తంటారు కదండి ఒకరన్నా ఒకరన్నా వస్తారు కదా
గ్రౌండ్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అనుకుంటున్నారు ఇక్కడ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ అట్లా పోవాళ్లా సిక్స్ సెవెన్
సిక్స్ కిలోమీటర్సా ఓకే ఆ సిక్స్ కిలోమీటర్స్ నచ్చకుండా వెళ్ళండి అంతే కదా
దగ్గరలో ఏం కాదు టౌను బ్బా
నేను అంత సాహసం చేయలేను లేండి నాకు ముందే భయము ఇంకా ఆ టైం కి ఎవరో పోతానే ఉంటారు ఇక నేను యాడ పోతాను ఆ ఏం కాదా నాక్ భయమే అండి
అవునా అలా కనపడ్రు కదండి మీరు
అంటే అంద్రూ కనిపిస్తారా ఏమి పైకి
చాలా ధైర్యంగా మాటలు కూడా చాలా బాగా మాట్లాడతారు సింగిల్ గా ఏదైనా సింగిల్ గానే చేసుకోన్ సింగిల్ గానే చేసుకునేలా కనిపిస్తారు
కొన్ని జేసుకుంటరండి ఇట్లాంటి దాంట్లో భయం అంటే చూస్తాన్టాం కదా సిచ్యువేషన్స్ అన్ని ఇప్పుడు రోండు ఒకట నడుచుకుంటూ పోతే ఎట్లా అట్లాంటి దాంట్లో భయం అంతే వేరే దాంట్లో ఏం లే
అవునవున్లే
ఆ మరి లైఫ్ లీడ్ చేయడంలో నాకేం భయం లే సింగిల్ అయినా బతికేస్తా
అవునా పెళ్ళి చేసుకోరా అండి
అట్లని గాదు అంటే ఒక్కదాన్ని క చెప్పండి కష్టపడి అయినా లీడ్ చేసుకుంటా లైఫ్ ని అంటున్న
ఓగే అయితే
ఆ ఇట్లా ఒకటే పోవాల్ల రోడ్డు నుంచి అంటే నాకు భయం అండి కొంచెం ఇంకా దయ్యాలు ఇట్ల మనుషులు
దయ్యాలు మనం భయపడతాం అంతేగాని
ఇమో ఇట్లా దయ్యాలో ఇట్లా మనుషులు ఎవరైనా ఉంటే కొంచెం తేడా వాళ్ళుంటారు గదా
అవున అవునులేండి చూస్తే భయం వేస్తుందిలేండి ఆడపిల్లల్కి
నార్మల్గా ఇప్పుడ్ ఎక్కడన్నా టౌన్ కి బొయ్యినా ఆటోసెట్కాలంటేనే ఎన్ని ఆలోచి చి ఎక్కుతాన్ దెల్స ఆటోలెన్ని చూసి ఎక్కుతానో
అవునవున్లేండి ఇప్పుడు బాగాలేదు సిచ్యువేషన్ బాలేదు కాబట్టి
ఆ ఏమో చెప్పలేం గదా ఎంత ధైర్యం అయితే ఆ ఎంత ధైర్యవంతులయితే ఏమి నే ఇట్లా ఎంగువలాటొక్కను అంతా ముస్లి వాళ్ల అటేక్కెను మీడియం చూసింటాం కదా కొంచెం తెలిసిన వాళ్ళు నార్మల్గా పోతూ వస్తాంటాం గదా
ఆ
వాళ్ళటి అట్లాంటి వాళ్ళ మిక్కుతా నేను గాదు మ అమ్మతోబొ మమ్మ కూడా ఎక్కనిను
అనే ఇప్పుడు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనేం లేద్ లెండి చెప్పలేము ఎవరు ఎట్లాంటి వాళ్ళు
ఆ సిచువేషన్ అట్లుందండి అదే
లోపల వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలుసు ఇంకెవరికి తెలియదు
అందుకే భయం ఇంకేంటండి మీకేం భయం ఉండదులేండి అబ్బాయిలు గదా
అబ్బాయి కైతే బయముండ కూడ దాండి
మీరేమీ అమ్మాయిలను చూసి భయపడతారా
ఆ అంటే అలాగాదు
ఆ
ఉమ్మ్ అంతేలేండి ఓకే మీరు అమ్మాయిలను చూసి భయపడతారంటే మీకేమన్నా అయితుందని నాకి
మేమేమో ఏం చేయలే చేయలేం కదా అమ్మాయిలు
ఆ కరెక్టే కరెక్టే కానీ అబ్బాయిలకు కూడా బానుం కొన్ని భయం ఉంటాది
త్త సోషల్ మీడియా మొత్తం అమ్మాయిలే అబ్బాయిల్ని చంపేస్తాన్నారు
ఆ అది కరెక్టే
భయం కాలేదా అవన్నీ చూసి నీకు
అయితుందండి పెళ్లి చేసుకోవాలంటే భయమే అయితుంది బయటికి వెళ్ళే కాదు గానీ పెళ్లి చేసు కోవాలంటే భయమేస్తుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఏంది చె ప్పారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పలేక ఇట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళని చంపేస్తే ఏం వస్తుంది ఆ అదేందో ఇంట్ల వాళ్ళతోనే చొపిచ్చుకొనీ ఒప్పిచ్చికొనీ అయితే బాగుంటం వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి చెప్పే అంత ధైర్యం లేనప్పుడు చంపి జైలుకి పోయేంత ధైర్యం ఎట్లోస్తుందో నాకైతే అర్థం క
ఇ ఏ వాళ్ళకి తోడుంటారు కదా బాయ్ ఫ్రెండ్స్
అవునండి వాళ్లేం జైలుకి రారు గదా
రారు
మరి అదేందో ఇంట్లో జెప్తే చేసుకుమా ఇప్పుడూ హత్య అనేది ఎంతా కష్టము ఎంత భయము ఎంత ధైర్యం ఉండలా చేయాలంటే
అసలు ఈ వీక్ లోనే ఎన్ని జూషినానో విన్నానో
అమ్మో చానా వస్తున్నాయండి ఈ మధ్య
ఆ ఏది అంతా ఇట్లాంటివే వేరే వాళ్ళ కోసం భర్తలను చంపడం భర్త అదే ఇదే అంతా లవర్స్ కోసం భర్తలను చంపడం
అదే అదే అండి చాలా అధ్వానంగా వస్తున్నాయి మరి ఇంత అధ్వానంగా వస్తున్నాయని నేను కూడా చూడ్లేదా ఆ అవునండి అదేందో వాళ్ళు ఫ స్ట్ లోనే చేసుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించో లేకుండే ఇంట్లో వాళ్ళని బెదిరిచ్చో అదేందో బెదిరిచ్చేది ఇంట్లో వాళ్ళనే బెదిరిచ్చి చేసుకోవచ్చు కదా
అవునండి
ఆ ఇట్లా వీళ్ళ్ని చంపి ఇప్పుడు ఆహ వీళ్ళని చంపితే వాళ్ళు ఏమన్నా కలిసి ఉంటారా ఉండరు కదా
ఉండరు కానీ ఏం వాళ్ళకి ఏం ఏం ధైర్యమో మరి ఏం జూసి ధైర్యమో అర్థం గాదు
ఆ అదే కదా
ఇప్పుడు ఆమె మొన్న ఏదో లోయలో దు దొబ్బేసిందే
ఆ అవును
ఇప్పుడు ఆమె పోయింది జైలుకి
ఉమ్మ్
అంటే వాళ్ళు ఏం ధైర్యం అంటే బెయిల్ మీద ఎట్లొక్క విధంగా వచ్చేయచ్చు బయటికీ అని
అదేండి ఇక్కడ ఇక్కడ రూల్స్ లా అలా ఉంటుంది ఇలా జేష్నా వరు కొన్ని ఇంత డబ్బులు కట్టేస్తే ఒగ వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి ఎలాగైనా బయటకి వచ్చేయచ్చు
ఆ
అనీ ఇట్లా ధైర్యంగా ఉన్నారు
అట్లా వచ్చేచ్చని సరేలేండి ఇట్లాంటివన్నీ మాట్లాడితే ఉరికే భయం అయుతుంది
అవున అండి
ఆ అవునండి మాట్లాడికపోవడంమేలుగుతే భయమేనండి ఇట్లాంటి టాపిక్స్ మాట్లాడడం వాళ్ళకి చెప్పాలి కదా
అవును కరెక్ట్ ఏ
ఊ సరేలేండి కొంచెం పనుంది మరీ జేస్తా
ఆ సరే అండి
ఉ సరే అండి